ఆ చెప్పరా ఏం లేదు ఇగ ఇప్పుడ ఇగో పని అయిపోయింది ఆ మమతది అద్ అది అదిసింది కాదురా మన చిట్టి
చేసిందా ఫొటోసా ఫొటోస్ ఎడిటింగ్ ఏంచేసింది
అదో ఏదో పెట్టుకున్నాడో బాబాయ్ పిన్నేంబరు అది తియ్యడానికి ట్రై చేతాంది
తీసిందా మరి లాక్ లో పడ్డ వాళ్ళు గూగుల్ అకౌంట్ లాక్ అందరు పెట్టుకుంటారు నాది కూడా లాకే ఉంటది మరి అది వాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటారు కావచ్చు చిట్టి ఎందుకు ట్రై చే కాను
చేయవంటాందగా మమత
మరీ గూగుల్ లాకు కొన్ని హలా మెల్లా పెట్టుకుంట్రాక్క
ఆ వత్తనో చేత్తది లేకపోతే లేదు
ఫరిగెట్ ఈమెయిల్ అని కొడితే వస్తాయి కావచ్చు కాని సరే ఎవు మంచు ఇదైతే ట్రై చేస్తే ట్రై చేయమను లేకపోతే ఇడిచిపెడ్తే ఇడ్చిపెట్టమను
ఆ
ఫోటో ఎడిటింగ్ చేత్తంది అయిపాయినా
ఏందిరా ఆ పెయింది ఇన్స్టా ఏమో ఎక్కిచ్చింది
ఓహా
హ్మ్
ఉండదా కూర అన్నం కూర వోండాల్న
ఉన్నది కూర ఉన్నది బియ్యం పెట్టిన అయిపోయింది బట్టలు మాడ్చేయాలి హ్మ్ కొన్న మ
ఎవళు వాలు
మమత ఆంటీ
ఏ మమతా ఆంటీ
నూనేల్ల
అ వాలు ఇంట్లో పోయిల్ల అక్క
పోలే ఇక్కనే ఉన్నారు
మరి ఇక ప్రీమరాజ్ బహ వాళ్ళు పోయిల్లు కదా వీళ్ళు కాలేదా ఇంకా
ఆ అయింద్ర
ప్రేమలాచ బా
ప్రేమలాచ్చు బాపమ్మ అయింది ఆల్రెడీ ఇలా ఇంట్లోకి వచ్చింది
అదే వాళ్ళ కన్నా ముందే కదా ఆయమె వీళ్ళ అయిపోలేద ఇంకాంటాన్న
ఆ ఆయగారు ఎంత లేటుగా పోతే అంత మంచిది అని అన్నారట మీ పైసలు కటి గానీ కిల్లా లాైనా మంచించ హంద ర్ధా
అంతే కదా మరి వాళ్ళ పెద్దోళ్ళు వేయళు నా అన్న ఊరున్న
మీరేం పెట్టిండ్ర నౌ అడినా పఊరా ఉన్నది కూరు ఉన్నది ఉన్నది సరిగిపోతుది పచ్చడి ఉన్నది పెరుగు తెచ్చిండు
ఇరుబ చడవు ఒక మాడుగాపా సరేనా
ఏ లేదు పుదిన పచ్చ యష్నా
పుదిన పచ్చడి చేసినా మా ఇంట కూడా పుదనా బాగా ఉన్నది కానీ రేపు ఒకవేర మావయ్య చెంకాల్ బాగా ఇతే చూత ఎనరుకాలు ఉన్నాయి వాగానే ఎ అది ఎన్నెడుపుకోాల ఎ నపు ట్రై చేయాలి మరి
ఎన్ని నరపయలు ఒకసారి చెయ్యి తర్వాత ఒకసారి అయితే బాగా ఏం చేసాం పూదు నా కట్ కంది కొంచెం ఎక్కువనే తెచ్చిండు క్క ఎతే ఒకసారి పచ్చలొట్కాయలు వేసి చేసిన
హా
కాల్ చేేషిన ఇగ అయిపో
పచ్చిమెరపకాయలు మంచిగా ఉంటదా ఎనపకాయలు మంచిగా ఉంట
అ రాలా వాచ్చిన ఉట్ంద ఒట్టిమేరపకాయలు వేరే టేస్ట్ ఉంటది పచ్చిమీరపకాయలు వేరే టేస్ట్ ఉంటుది
లేదే అ లేదు మ నేను ఎప్పుడు అయినా పచ్చిమిరపకాయలు వేసిన ఎండు మిరపకాయల్ ఎప్పుడూ వెయ్యలే
ఊ
ఎపుడైనా ట్రై చేయాలి
చెయ్
రా సండే ఆదివారం పొఇండ మ్మ అయ్యిందక్క వండుతానా కర్రీ వండుతానా అయి వండుతానా ఇటు బాపు అప్పడాలు పెట్టినా పాపడాలు వేయించి ఇగ ఆ పాతా కారం ఎందుకు ఎత్తావ్ కారం సిమ్ములో పెడితే కూర సిమ్ములో పెడితే అంత పాపడ్ ఎంచుతన్న
మ్మ్
ఉ అత్తమ్మ వెయిస్తే ఆమెకు తినిపియ్యచ్చు అయినట్టే అయినట్టే ఇగ చిన్నమకి తినిపించినాక అవు వచ్చినంక అయినట్టే అయినట్టే అంటే కురేమో ఫుల్ పెట్టిన ఒక పదినిముషాలు
హ్ ఆ పనియనట్టేనా టన
పని అయినట్టే అక్క చిన్నమకే తినిపియాలే పని అయిపోయిన్నట్టే మా మామయ్య కూసోని చించుతాండు చిక్కుడుగాయాలు చించుతాండూ
జువాన్ ఎందుకంటే రేపు
ఉండాలా కదా
ఆ లేవంగ్గానే దచ్చు
ఆ పొద్దున అండాల
లేవంగానే ఊడ్చి సల్లీ అండుతాంటే ఉడ్చి చల్లీనాకే వండుతావా ఆ అండినాకనే చల్లుతావా
ఆ అండినకనే చళ్లుతా అండి బావకు బాక్స్ పెట్టి పంపిత్
హ్ ఆ ఉడ్చి చళ్ళుకొని బోళ్ళు తోముకోని
ఆ పని చేసుకోవచ్చురేపు అల్- గుముతే ఎమ్ ఉండదు గదా
హ్మ్ రేపు కూడా ఉంటా రేపు కూడా ఉన్నదారా
ఎంటిది డూట అగో ఉంకో ఇంకాయనాటు రానన్నడాట ఇంకో ఇద్దరు రానన్నరాట ఇగపోవాలి అంటాండు ఇవరా దాక అలిగినా రేపు ఆదివారం కదా ఒకప్పుట ఇంటికాడ ఉండక పోయినా ఎండలు బాగ కోడతంనయింటే ఉన్దామ్ అని అనుకుంటే ఇంకొక ఆయన రానన్నాడు ఇంకోగాయన బక్రీద్ అని అత్తలేడు
హ్మ్
అవును సరే రాన్ అన్నాయి ఇగ అయిపోతది లే పది ఇవైరోలు అయితే అ పనయిపోతది ఎండలయితంది అక్క ఏం లేదు గాని మస్త్ ఎండా కొడతాంది.
అదే వడలు బాగా వత్తానయి ఎండ బాగా చంపుతాంది.
ఆ
ఘోరంగా అయితంది అయితే అటు వొయిన ఈ సరవనక్కలు ఇంటి మొకాన ఏ వాత్తలేవు అని అంటే అప్పుడు పోయినా పోతే ఆ అప్పలు చెస్తారు వాళ్ళ చెెల్లె ఇప్పుడు గి జూబిల్ నగర్ వాళ్ళ షెల్లె ఉన్నదా సరనక్కొల షెల్లే
ఉన్నది ఉన్నది
ఆ చెల్లె వల్ల బిడ్డ బిడ్డ మ్యాచట్ డె అయింద అట
బిడ్డ బిడ్డ చిన్నామేనా ఆమే పెద్దమే కదా
బిడ్డ బిడ్డ అంటే గా మన వే ఆజి వాల చెల్ల బిడ్డోల బిడ్డ
ఆ
గ బాగితి పేటె ఏమోనో అట్రా
ఆహాహా
పలారు చేత్త వాళ్ళ మ్మ లేదు కాదా
ఆహాహ
చచ్చిపోయింది కదా అ అయితే ఇక అమ్మ తర్వాత అమ్మ ఈమె కదా చేయని ఏడ్చిందట ఏడితే చేస్తందట
ఆహా
పలారం ఇక చకినాలు అన్ని మడుగులుయినాయి రేపాన రేపు గజు లేదు చచ్చిపోయింది కాదురా
చచ్చిపోయిందా ఇప్పుడు వాళ్ళ బిడ్డ బిడ్డే కదా ఒకసారి చచ్చు
వాళ్ల బిడ్డ ఆ ఆ ఆ వి పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ బిడ్డ వ బిడ్డ చచ్చిపోయింది ఇప్పుడు చిన్న బిడ్డ బిడ్డ అయింది అన్నట్
ఆహాహా ఆమెకి ఇద్దరు బిడ్
ఏద్దరు బిడ్డలో ఒక కొడుకు కొడుకు కు పెండ్లి రాలేదు ఇక ఆమె గర్చిపో ఇంకనే కొన్ని రోజులకు వేర దాన్ని వాట్టుకున్నాడాటా ఆ వాళ్ళ ఆయన ఈ చెల వాళ్ళ చెల్ల మ అదే చెెల్ భర్త
ఏవల చెల్లె భర్త ఇప్పుడు ఇప్పుడు మ్యాచ్ డే నా వళ్ళ భర్త
ఇప్పుడు జూబిలా ఇప్పుడు సరన కుల చెెల్లే ఉన్నదా
జుబ్లీ నగర్ ఆమె
ఆ వాళ్ళ భర్త ఏ సచ్పోయి ఆ ఆ ఏరటా ఆమెను తీసుకున్నాడాట రే రే అగాగు జర ఆగుర తిరుగుతానులలాట వతన్లాట ఇంటికాడా ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు
వాళ్ళ బిడ్డ ఇక్కడికి వస్తాది కదా ఎప్పటికి
ఆ చ్చ బిడ్డ వాల సెల్లే
అచ్చ బిడ్డ వల్ల చెల్లె బిడ్డద ఇప్పుడు ఫంక్షన్
ఆ ఆ
ఆహాహ
అట్లా
ఎన్ని రోజులు అట ఇయాటికి ఎప్పుడు పోతనవ్.
బుధవారం అట ఫంక్షను
బుధవారం అటన
త్తలేవు ఇగ చెల్లె కాదా అది గాదాంటే చెల్లె అయితుది ఎందుకు కాదు కాదని నే అన్ననా నాకు నిన్న మామిడికాయలు తెత్తే నికేశబ్ అప్పుడు పోతుని మావిడికాయలు తెత్తిని ఆ పి అదే ఈలపీట తెచ్చుకుంది ని కట్ చేత్తిని అన్న అయ్యే వరకు గి టైం పట్టింది నేరన్ ఎండకు అటుటి పోయే వరకు నేరివడ్డట్ అయింది కొసబ్ పండుకున్నా అన్నా ఈ అంతే ఇగ సాతగాకుంట అయితది అని అన్నది ఇగ సాతగాకుంట అయితది అంటే బెదిరిత్తన్ర అని నేను అన్నా
మాట్లాడతారా మంచిగా వాళ్ళు
జామ్ పి బాబాయి లేడా జాంపాలు
జంపిబాబయ్ ఆ రోజు జయశ్రీ పెద్దమని కొట్టిండ్ జయశ్రీ పెద్దమను మెన్న కొట్టిండ ఆ చెంపంత వాసిన్ది చూపిత చ్చన్ నాకు చూపించింది ఏవన్న కొడితే ఇట్లా చలి
తరువ
ఏ ఘోరం ఉంటాడయన
హ్మ్
గోరం అనిపితుంది కొంత మంది కొన్నది ఉత్తగ పాయే ఇటే ఆగుత అంటే మొన్న పెద్దమ్మ పిల్లల కోసం ఉంటాన్న్ర అని అంటాంది. ఏం బాధలు బాయి ఏంటి ఇది పిల్లల మొకాలు చూసి ఉండుడు తప్ప ఏం లేదు
హ్మ్ మరా తాత ఏమ్ అనడా నానా అయితే చిట్టి ఆమె లాక్ తీసి నెంబరూ అదే చెత్తంది కదా అవునా తాత ఏమనాడా అని నేన్ అంటన ఆ పోర్ని కొట్టడా
వద్దు అని చెప్తలేనా అక్క ఆయన పెద్ద సైకో పెద్దా
ఆ బాబాయిని అడుగు మన్నాక చేసుకోమంటే చేసుకుందువు అని చెప్పినా
సరే అక్క